హలో
హాయ్ అక్క
ఆ చెప్రా
ఏం చేస్తున్నావ్ అక్క
ఏం లేదురా ఖాళీ ఓ బాబ బాబునికి అన్నం తినిపిస్తున
అవునా ఏం కర్రీ చేసావ్
బాబు కర్రీ తినడు కాబట్టి పాలన్నం తినిపిస్తున్న అట్లా
మీకేం చేసుకున్నారు
ఆ
మీ మీ కేమ్ కర్రీ చేసుకున్నారు
ఆ బీరకాయ వండారా మీరు
మేము పా తోటకూర వండిన అక్క
తోట కూర ఆ అ
చిన్నోనికి సెర్లక్ తి రియాలిగా వసినాక ఎల్లా వినిపించి సిక్స్ మంత్స్ ఆ మంత్స్ ఏ అక్క అవునక్క
పేరెం పెట్న ఈ మంతు థర్ట్ ఫస్ట్ కి వన్ ఇయర్ రా
అ మంత బర్తడేనా ఒక్కరేనా ఆ
ఒక్కడే రా ఒక్కడే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది మ్యారేజ్ అయి
ఆహా
ఒక్కడే ఇప్పుడైతే ప్రస్తు స్థానికి
ఓకే ఓకే అరే మీ సార్ ఎల్లార తోటికి
ఆ వెళ్ళిండ్రా డ్యూటీ ఏం లేదు ఆటో డ్రైవింగ్ ఆయినది
ఆ ఒకే ఆ
మి అయి అయిపోయిందిరా ఇక సాయంత్రం పని అంటే ఇక ఇప్పుడు ఎండలుడ చేస్తాం ఇక ఆ పిల్లోడు కొంచెం తింటే కొన్ని పాలు తాపిస్తే ఇక బంటడు కొద్దిగా
ఆ అవునా
ఆ పడుకుంటాడుే ఇంకా పడుకున్నప్పుడు మనం ఏం చేస్తాడు మీ సార్
ఆ కుశ్శం చేస్తుండు
ఆ ఆ
సాబ్ చేస్తాడు అ సాబ్ అనీ పొద్దున్నే లే
కిరాణమా కటింగ్ షాపా
ఆ ఎ పొద్దున ఎల్ల పొద్దున్నెల వేసి అంటే ఇ మనం ఇల్లు ఉడ్చుకుని తుడ్స్కొని మ అసి అని బాక్స్ పెట్టి ఇంకా అంట్లు తోం కొని బట్టలు పిండుకొని ఇక మా అన్నం కూర ఉండి తీని చిన్నోన్ని వ అడవెట్టిన
ఉ
చిన్న మ వట్టిగా నేను కొంచెం దిన్నాక తిని పడు అ అందమాన చూత్తను
ఇ ఆయ లేసే టైంకిి నువ్వు బంటే ఆయన బంటడర ఆయన పడినప్పుడే పడుకోవాలి పల తలలో ఆ
అవునా
ఆ లేకుంటే మ నిద్రజ సరిపోదు ఏం జరిపోదు నైట్ అంతా ఫీడింగ్ చేస్తా ఉంటాడు మా ఒడు ఐతే పాలు చికుతేనే ఉంటాడు పాలు చికితేనే ఉంటాడు నైట్ అంతా అసలు రొమ్మ వదిలిపెట్టార రా బాబు పెద్దగా ఏ అసలు బాగా గార్భం చేస్తాండు నైట్ అంతా జికుతాడు వళ నాన అయితే మంచిగా నిద్రపోతాడు
అ
తినాలి గట్టిగా తినాలి ఇప్పుడే తింటేనే ఆరు నెల కానీ రాత్రిలోనికి ఆరు నెలలే కాబట్టి కొన్ని కొనే జికుతాడు గాని ఇక సా పది నేనలూ అలా తాతే నీకు రొమ్మే వదిలిపట్టడు ఇంగ
ఆ
ఏదో ఒకరు పెడతనే ఉండాలిక
ఆ సెల్లకు పెడుతున్నాక్క సిర్లాకు ఇక పాలు వయిట్ చేసి సల్లకు చేయాలి చిర్లాగా చేసి లేసినప్పనికి
అరే అంటే ఈ బాదం పప్పు జీడిపప్పు ఇవన్నీ ఉంటాయి కదరా అది బెటర్ అది ఇంకా చాలా బలం లోనికి సర్లాకు మంచిది కాదురా నేను అది పెట్లే అసలు నా కొడుకి సెర్ర చెర్లక్క అనేదే పెట్లే అసలు హలో
పవం పాప పసారు పప్ప మాయచ పప
ఆ అన్ని పప్పులు ఇకా చ కదే చే అది వంద గ్రాములు ఇది వంద గ్రాములు మినపప్పు జీడిపప్పు తీసుకో తీసుకు అన్నిీ మంచిగా ఏంపి ద్వారగా బియ్యం గిట్ల అన్ని ద్వారగా వేంచి మిక్సీ మిల్లుి మిల్లు క ఇ మ అత్తగా పట్టిస్తారు రోజు ఒక స్పూన్ పెట్టి నీ కొడుకు ముద్దుగాండుండుకు వతాడు బలం కూడా డబ్బులు లేసి నడతాడు మంచి ఉండది నాగ నాగ చాలా మంది చెప్పంగా చెప్పంగా నేను కూడా ఇక ఆరు నెల పడ లోనే అదే చేసా
ఆ ఆ చేయాలి ముడియాలక్క
సెర్లకి బెట్టక కూఊడ్ సర్లలకు పెట్టకు డబ్బులు బొక్క
ఆ పెట్టనక్క
తెర్లకక ఎంతరా
త్రీ హండ్రెడ్
త్రీ హండ్రెడ్ ఇది టూ హండ్రెడ్ తన అయిపోయిదరా బేబి టూ హండ్రెడ్ తోన అయిపోయిద్ది
అ
ఉ టూ హండ్రెడ్ తోనే అయిపోయింది
మట్టలు బడినావా
ఆ అయిపోయింది రా రోజు రోజు వింను రా ఒక టూ డేస్ ఆగి టూ డేస్ బీళ్తా అంటే ఒక టూ డేస్ క ఒక రోజు బిండేస్తా
అట్లా
అంటే ఊక నీళ్ళలో నాంతే పిలోడికి జలుబు చేసిద్దని పాలు చీకుతుండుగా, అట్లా ఒకటేసారి పిండేసుకుంటా ఇగ బ పై కాని కాలు పెట్టు వేసుకొని, పిండేస్ త
అవునా
దబ్బ దబ్బ పిండేస్తారు మా ఆయనా ఇగ బీరకాయ వండా ఇగ మార్నింగ్ ఇగ ఆఫ్టర్నూన్ తినాలిగా
మార్నింగ్ కి
బీరకాయ్
మార్నింగ్ టిఫిన్ చేసా మార్నింగ్
టిఫిన్ చేయలేదు రా చేయలేదురా ఇగ పిల్లోడికే ఇడ్లీలు పెడతా కాని పెట్ల ఈయ్యాల ఇయ్యాల ఉగ్గే పెట్ట ఉగ్గు చేసి బాదం పప్పు ది పెట్ట ఇప్పుడేమో పాల అన్నం తినిపితున్న
ఉహు
అట్లా
ఇవన్నీ వరకు వచ్చినంక అన్ని
ఆ టెన్ లెవెల్ మంత్స్ వచ్చినాక అన్ని పెట్టొచ్చు టెన్ మంత్స్ నుంచే పెట్టచ్చు కానీ అ అన్నం అరయించు కుంటూ ఆరాయించుకోరు మగపిల్లగాళ్ళని పెట్టరు అంతే భయానికి కొన్ని ఓంపాలు పోసుకోవాలా ఓం పాలు పోసుకుంటే ఏం కాదు మనం కూడా ఓం తినాలా ఇంగ అయిపో ది
కాకా
వోంది
ఎం ఇంకేంటి
మీ బాబు పేరేంద్రా
స్వరంతేష్
సరంస్కేష్ ఆ
మీ బాబుకి
లోకేశ్వర్
హ్మ్
ఆయనకి మొన్ననే పుట్టినంటికలు తీసాం
మేము కూడా తీయాలక్క వెళ్ళాలి నైన్ మంత్స్ ఏపడ్డాక్క వెళ్ళాలి టెంపుల్ ఎవడ వెళ్ళాలి
విమ్లా వాడాలన్నా మీ మరి కొరివి వీరభద్ర స్వామి దగ్గర అయిపోయినాయి
ఆఓ
ఎక్కడ మీది
మా ఇక్కడే లోకల్
లోకల్
ఇంకా ఎడు స స్తున్నాడు గ బాబు
ఆ ఆ అన్నం తినడంటండి
హ్మ్
ఓ
ఆహా
అదే
ఇంకేంటి
మీరే చెప్పాల్ నీపనైపోయిందా రా
ఆ అయిపోయింది అక్క బట్టలు పిండేసిన అంట్లు తోమిన ఇగ అన్నం తిని ఇంగ చెయలా
హ్మ్ ఉమ్ అదేలే బాబు పడుకున్నప్పుడే పడుకోవాలి
అవును బాబు
ఆరు నెలలు కాబట్టి ఏడైతేడ ఆడ ఆగుతాడు ఇప్పుడు కొద్దిగా
ఆ అయిగాన బడితే మన
ఇంకా కొద్దిగా ముందుకు పోతే గాని ఇంకా సుక్కలు అవుపడతాయి ఆగరా ఆగరానికి గుంజుక రావాలి ఇక
హ్మ్
ఉమ్
చెపనే తీరే అప్పుడు
ఆ
పే చేదు అరా
ఆ ఎందుకు రా మార్నింగే లేవాలి లేసి మీ ఆయన ఉంటాడు కదా మీ అయన ఆ కు అప్పుడే చేసుకోవాలి ఇంకా నేన అంతే చేస్తా ఆయన తొమ్మిది ఇంటికళ్ళ వెళ్ళిపోతాడు అరింటికి కలా లేస్తా లేచి ఊకి సల్లి ముగ్గు పెెట్టి ఇగ ఏమ్మటం గీన్నెలు బయటేస్ కొని గిన్నెలు తోముకోని మాయనకి అన్నం పెట్టి తీ ఆయన పిల్లగాన్ని చూసుకుంటా ఉంటాడు పట్టుకోపొఇండు అనుకో అన్నం కూర వండ
అంతే పని ఇగ
ఆ మరి ఎట్లా వండుకునే ఎట్లా వండుకుంటాం రా పిల్లగాడు ఎడుతుంటే
అవు
అందుకేనే ఇగ అన్నం కూర వండను అని చెప్తా గా పట్టుకుంటాడు పిల్లగాని
వాళగ ఎండుతో కాబట్టి
ఏ మా మమ్మీ నాగరే
ఆ
మా మమ్మీ వాళ్ళ ఇల్లు నాకు దగ్గర
అవునా
ఆ అయితే ఆ ఇరవై ఆడా దినోతుది నాకు ఎండిద్దన్న బాధతోని ఓ పట్టుకుంటాడు పిళ్ళగాన్ని
అవునా
అఓ
ఆహ అలా అలా